ఏ అండి
ఆ ఏంటి చెప్పండి
చెప్పండి ఎలా ఉన్నారు అయి
బాగున్నా మి ఖాళీగానే ఉన్నామండి
అవునా
ఉ మీరేం చేస్తున్నారు అండి కుకింగ్ మా అమ్మ చేస్తుందండి అమ్మ అమ్మ చేస్తుంది
నా
మ్ రాగి సమమెత రేకు తాలింపు అన్నమ
వావ్
మీరేం చేసారు
నేను ఇంకా కుకింగ్ చేయలేదండి చెయ్యాలి ఇప్పుడు ప్రిపరేషన్ చెయ్యాలి ఎగ్ వండుతా
ఏం చేయాలనుకుంటున్నారు ఎక్సా
మ్ ఏం చేస్తారు మీరు
మేం చేయాల ఇంటి దగ్గరే ఉంటానండి
ఇంటి దగ్గరేనా ఆ టైమ్ బస్ మరి అవుతుందా ఇంటి దగ్గరే ఉంటే మార్నింగ్ నుంచి నైట్ ట్ వరకు ఏం చేస్తూ ఉ స మరి
ఇంటి బనుల అన్నీ చూసుకుంటా ఉంటం అం ఏముంటుంది మా పెళ్ళ అయిన వాళ్ళకు సిక్స్ కనీ
తర సిక్స్ లేసి నైట్ పడుకోవడం మరి
అంట ఒక రోజు లేట్ అవుతాది ఒకొ రోజు తొందరగానే పడుకుంటా ఎంత కాదన్నా పది అవుతుంది.
అవును
మ్ ఏముంది రోజువారి పనులు ఇళ ఇవ్వాలి రసలు సామాను వంట చేయడము అందరికి పెట్టడంము మళ్ళీ అవి చేసుకోవడం మళ్ళా బట్టలు ఇవి అవి అనడంలోనే టైమ్ అంతా ఆడికే సరిపో
అని
ఎప్పుడ ఖాళీగా ఉండేదిన్ని ఏం ఖాళీగా ఉన్నారం ఏం కాలిగా ఉం టారు ఇంకా చే కొనే జరిపోతుంది
ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నాం ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నాము అంటారు అంతే కాకపోతే అ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మనం చేయకపోతే ఆళ్ళు ఒకరోజు కూడా మళ్లాచ్చు చేయలేరు
హ్మ్ అంతే ఎవరి పని వాళ్ళది అదే ఇంకా
అంతే మనం చె
జని వాళ్ళు చేసుకు వాళ్ళు వాళ్ళ ఒకరోజు చేసేవాల్లకు అమ్మో మేము చేయలేము అంటారు ఇంతనా అది ఇది అంటరు ఒకరు వచ్చి
పిల్లలు ఉన్నారా
అహా లేదండి ఇంకా
హ్మ్ వాళ్ళొస్తే ఇంకాను
హ్మ్ వాళ్ళకి చూసుకోనూ వాళ్ళకి లేదండి ఫోర్ ఇయర్స్ అయింది ఇప్పుడు మేస్ పై పడతాయి ఎంత లైట్ ఎంజాయ్ చేయాలి కిన్నా ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి మనమే ఎట్లా ఉంటాము చెప్పండి హ్మ్ వాళ్ళ కోసం మనము హ్యాపీగా ఉండే కూడా వదిలి పెట్టాల్సిందే వస్తది
మాకు వన్ ఇయర్ అయింది పెళ్లయి మేము ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలు లేరు మాక్కూడా వాళ్ళొచ్చారు అంటే ఇంకా వాళ్ళతోనే అయిపోద్ది జీవితం మొత్తం
వాళ్ళని చూసు కోడము వాళ్ళకి చేసి పెట్టడం వాళ్ళకి తినిపించడము అదే ఇంగ అయిపోతుంది
టైం ఎలా అవుతదో
కానీ ఎంతైనా గానీ పిల్లలు ఉండడమే ఆ సంతోషం వేరు
అవును
పిల్లలు లేకపోతే ఇలా ఉంటుంది కానీ లేరునుకుంటనికి కాని ఉంటే ఒక సంతోషము కొంతమంది ఉన్నారు ఎందుకు అంటారు కానీ ఆ సంతోషం వేరు అసలు పిల్లలు ఉంటినా ఎంతైనా గానీ మ్మ్ వాళ్ళ ఆడిస్ అమ్మా అమ్మా నాన్న ఇట్లా పేర్లు పెట్టి పిలుస్తూ ఆడుకుంటు వాళ్ల్ మీ అక్కడ కి పోతె ఇక్కడ పోతే ఏమి తింటవు ఏమి అని తిను అది తినబుధ్ధి ఇది తినగూడదు అని చెప్పడము
మాల్లిక కాపాడ్డానికి అయిపోద్ది
కానీ ఆ ఫీలింగ్ వేరు చెప్పలేము అది మాట ల్లో కూడ చూపించాలేం అది ఎంతైనా గానీ
ఇంకేంటి ఇంకేం చేస్తూ ఉంటారు
ఏమి లేదు ఇంకా అది చేసుకోవడము ఇంకా ఉండడం అంతే ఇంకా పెట్టడము
మన వై మన హౌస్ వైఫ్స్ కి కంటే అవే ఉంటుంది మార్నింగ్
ఇంకా అదే ఇ లేవాలి కసుం దో ఇల్లు డ్చడం డైలీ పనులు ఏం డైలీ హౌస్ క్లీనింగ్ చేసుకోవడము ఇంకా ఆఆ సామాన్లు క్లీన్ చేపిచ్చుకోవడము కుకింగ్ మళ్ళా తినడము అది మళ్ళీ ఆ కడగడము మళ్ళీ చేయడము ఇంగ అయితిను మళ్ళ రేడి అవ్వడం మళ్ళా బట్టల్ క్లాత్ బట్టల్ మళ్ళీ క్లీనింగ్ చేయాలని అది ఒక వాషింగ్ మిషన్ కొంతమంది వాషింగ్ మిషిన్ అంటారు దాంతో వేసి ఈ పని చేసుకుంటారు కొ కోంత మంది అలా ఉండదు కదా
వాషింగ్ మిషిన్ లో వేసినా కూడా మొత్తం క్లీన్ అవ్వదు కదా ఇంకెందుకు ఆ వాషింగ్ మెషిన్ అనిపిస్తది
కొన్నిసార్లు అలా అనిపిస్తది కానీ కొన్నిసార్లు హెల్త్ బాలెనప్పుడు కాని న ఏదైనా చేయలేనని అనిపించినప్పుడు
వాషింగ్ మెషన్ అంటే బాగుండ్రా బాబు అనిపిస్తది కొన్ని కొన్ని సార్లు ఓకే నాకు చ సాటిస్ఫాక్షన్ ఉండదు వాషింగ్ మిసన్ లే యేస్తే చేత్తో ఉతుకుతాను ఎ
చేత్తోనే అవి ఇవి ఉతక్ నానబెట్టాలి ఉతకాలి దేవెయ్యాలి మళ్ళా దానికి పై ఇంగ ఆరేయడానికి ఇంక పైకి ఎత్తుకోవాల కింద ఏముంటుంది ఆరేయడానికి
అవును
ఏ ఉతకడం ఒక ఎత్తయితేనా దేవెయ్యడము ఆరెయ్యడము ఇంకొక ఎత్తు మల్ల ఎత్
తీసుకొని రావడం ఇంకానా మడత పెట్టి లోపలి పెట్టాం ఇంకా ఇన్ని మళ్ళీ ఒక తీయడానికి ఇంకా మొత్తం మొత్తం పీకుతా ఉంట
ఉమ్ ఇంగ పక్కనొళ్ళు ఏమంటరు ఏముందమ్మా ఏం చేస్త స్తున్నారు అన్నము ఆ తినడము కడగడమే కద అదే అంటరు చేసే వాళ్ళకి తెలుస్తది ఒకరికైతే అలా ఉంటుంది ఇంట్లో వాళ్ళ అందరికి చేయాలంటే ఎలా ఉంటుంది
ఉమ్
నువ్వు ఒకదానివి కాబట్టి నీకేమనిపి అట్లా ఉమ్ అందరికి ఇంట్లో వాళ్ళందరికి చేసి పెట్టాలి మళ్లీ వాళ్ళందరి పనులు చూడాలి అందరికి పెట్టాలంటేనా ఎట్లా ఉంటుంది ఒక మనిషి చేయాలంటేనా అవన్నీ
అవును చాలా ఇబ్బందిగా ఉంటది
లి మాట పడకూడదు మళ్ళ ఉమ్ ఎట్లా ఒకాంచి చెయ్యాల అన్ని తెచ్చిపోవాలి నా దగ్గర పెట్ట చేయాలంటే ఎట్లా ఒక్క మనియా అలాంటి నా అది ఏమైనా బాలేనప్పుడు చూసుకుంటార అయినా అది ఉండదు అత్త గారింట్లో కొంతమంది పర్వాలేదు బాగా చూసుకుంటారు కొంతమంది అసలుకి ఉండదు అట్లా
ఔ మా అత్తగారు లేరు పర్లేదు
కొంతమంది బా చూసుకుంటారు కొంతమంది అనేది చూసుకోరు యుర్ పెడతారు మాకెందుకు అంటరు చేసుకుంటారుళే ఎట్లయినా అనేసి విడిచిపెతారు కానీ వాళ్ళకు మాత్రమ్ అన్ని పనులు చేసి పెట్టాలి ఉ అలా ఎలా కుదురుతుంది. మ్
దైలీ జీవిత పక్క నింటోళ్ళు మళ్ళీ మాట్లాడతరు ఆళ్ళ దగ్గర పావు గంట అరగంట టైం వేస్ట్ మాట్లాడకపోతే మళ్ళీ స్టంగ్ కొడుతున్నారు బిల్డప్ చూపిస్తున్నారు. ఆటిట్యూడ్ ఇప్పుడు ఎవరి లైఫ్ ఆళ్ళు చూసుకోవడంలో కన్నా ప ఎవరి లైఫ్ చూసుకోవడంలో కన్నా పక్కోళ ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్ స్తున్నారు.
కొంచం బాగుపడినా కొంచం ఏదన్నా ఉన్నా సంతోషంగా ఉన్నా హ్యాపీగున్నా గనీ
భరించలేరు
ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళే ఓర్వలేర్ అనిపిస్తది. మ్
చాలా వరస్ట్గా తయారయింది సమాజం
మ్ టౌన్లో అలా ఉంటుంది పల్లెటూర్లో అలా ఏం ఉండదు మళ్ళీ ఎంతైనా ఏమ్మా ఏమ్మా అంటారు డౌన్లు ఏమీ అంటారు
లోపల ఎన్నున్న బయట మాత్రం బానే మాట్లాడుతూం అరే ఏ అమ్మా ఏంటమ్మ అదమ్మ ఇదమ్మా
కానీ మనిషి ముందర ఒకలా మాట్లాడతారు మనిషి తర్వాత ఇంకోలా మాట్లాడతారు. వెనకాల మనిషి లేన ప్పుడు
అవును
మనిషి ముందర ఏం మాట్లాడరు తర్వాత మనిషి లేనప్పుడు ఆమనా అదా అలా మాట్లాడతరు బ్యాడ్గా చెప్తారు ఇట్ల ఖర్చు చేస్తుంది. ఇట్లా మాట్లాడుతుంది, ఇట్ల చేస్తుందంట, ఇట్లా అంటుందంట అని అంటరు
అవును అంతే మరి ఈ ఉ ఈ మాటలు మాట్లాడుకుంటూ టైం అయిపోతుంది రోజు వాళ్ళకి దిన్నం గడిచిపోతా ఉంటది
ఇప్పుడు ఏమన్న పొలాల దగ్గరికి అలా వెళ్ళి అలా ఎంజాయ్ చేసి ఇది రావచ్చు కొ పోలాల దగ్గర చూసు కొని వచ్చిన గాని టౌన్లోన ఇగ ఇంట్లో నే ఉండాలా ఏదైనా బయటకి వచ్చి చూసుకోవలా మల్ల ఇంట్లో కె ఉండాలా అంతసేపు కట్టేసినట్టు జైల్లో
జాన్ జైలు లో ఉన్నా టౌన్ లో ఉన్నా ఒకలాగే అనిపిస్తుంది అలా అయిపోతుంది అయితే టీవీ లేదంటే టే మొబైల్ లేదు అంటే జైలు వంట వార్పు పనిలో
ఉమ్
దీంతోనే అయిపోతుంది లైఫ్ మొత్తం
ఉ
అంత చదువులు చదువుకొని అన్ని చేసిన తర్వాత పెళ్ళ అయినాక ఏం చేస్తున్నామంట
అంతకు మంచి మళ్ళీ ఏమన్నా చేద్దాం అనుకుంటే వద్దు
ఆ బయటనే వెళ్ళకూడదు బయటికి పోకూడదు సమాజం వేరేలా మాట్లాడుతది
ఉమ్ ఇదొకటి
వీళ్ళు వీళ్ళు దానికోసం మాట్లాడరు కానీ బయట అన్ని కోసం మాట్లాడచ్చు
ఉమ్